హలో
హలో
నమస్తే అండి
ఆ నమస్తే అండి
బాన్నార అండి
బాగున్నామండి మీరెలా ఉన్నారండి
హా మేమ్ గూడా బావున్నామండి
ఏం చేస్తున్నరండి
ఏం లేదండి ఇప్పుడే అలా ఆ బయటికెళ్ళినాను మార్కెట్ కి వెళ్లేసి వచ్చా ఆ ఇంటి కి
అవునా అండి మరి మార్కెట్లో ఏమేమ్ కొనుక్కున్నరండి
కొన్ నేనూ కూరగాయలు దీస్కోడానికి వచ్చానండి
అవునా అండి
హు ఊ అంటే హా
ఈ రోజ్ మనం పండుగుల గురించి తెలుసుకుందాంమం
ఆ తప్పకుండా అండి తెలుసుకుందామండి
మీ సైడెక్కువ బాగా ఫేమస్సొక పండుగ్ గురించి చెప్పండి
ఆ మా సైడైతే ఎక్కువగా మేము దసరా జరుపుకుంటామండి దసరా పండగ గా మా సైడ్ చాలా బాగా జరుపుకుంటారండి హంటే ఆ తొమ్మిది రో జ్లు దేవి నవరాత్రులు అన్నీ పెట్టి దే అమ్మవార్ని హుమ్ తొమ్మిద్ రోజులు పూజించి మళ్ళీ తొమ్మిది రోజులు గుడా తొమ్మిది రకాల బ అంటే బతుకమ్మలు వేర్చి తొమ్మిది తొమ్మిది రకా లా ప్రసాదాలు చేసి హలొ పూలో అన్నీ రక్ హారా రకరకాల పూచ్న పూలతోని పూజలు ఆ అదే రకరకాల పూలతోని బతుకమ్మని బేర్చి అలా చాలా బాగా జరుపుకుంటామండి మేము దసరాని
అవునా అండి మా సైడ్డు కూడా చాలా బాగా జరుపుకుంటరండి దసరా పెద్దలకి బట్ బట్టలు సమర్పించడం తర్వాత తొమ్మిది రోజులు తొమ్మిది రకాల వద్ తారాలుగా ఆమెను అలంకరించడం దేవిని తర్వాత నైవేద్యాలు తొమ్మిది రోజులు ఒక్కొక్క నైవేద్యం వండి పెట్టడం తర్వాత బాగా చాలా బాగ అలంకరించి పూజిస్తారండి తర్వాత ఉగాది మా సైడ్ ఉగాది ఐతే మాకు తొలి పండుగ కదండీ
అవునవునండి ఉగాది అంటెనే తెలుగు వారికి కొత్త అవునండి ఫస్టు పండగనే ఉగాది పండగనండి
అవునండి ఆ రోజైతే ఇక్క మేము పొద్దున్నే మూడు గల్లకే లేసీ
ఉమ్
తల స్నానం చేసేసి తర్వాత దేవుళ్ళ ముందర అంతా బాగా డెకరేట్ చేసేసి తర్వాత అఖండం అనే దీపం పెట్టేసి చాలా పెద్ద కుం పెద్ద దీపంలో దీపం పెట్టేసి దేవుళ్ళను బాగా అలంకరించి తర్వాత మేము పోలిగా చేసుకుంటామండీ బొబ్బట్లు బొబ్బట్లు చేసుకుంటాం ఇక చేసేసుకొని అవన్నీ దేవుళ్ళకి సమర్పించేసి నైవేద్యంగా పెట్టేసుకున్న తరువాత టెంకాయ కొట్టేసి తర్వాత మేము గుడికి వెళ్తుంటాంమండి మా సై సైడ్ అయితే బాగా శివాలయం అయ్యప్ప వారి గుడి తర్వాత ఒక అక్కమ్మ వారి గుడి ఉం టుందండి బాగా మేము ఎక్కువైతే ఆ గుళ్ళకి వెళ్తూ ఉంటాం అక్కడ కుడా మేము బాగా టెం పూజ చేయించేసి ఈ మాపేరా ఇంటికొచ్చేసి మళ్ల ఆ ఉగాది తర్వాత ఒక వారం తరువాత మేము శ్రీరామనవమి జరుపుకుంటామండి. ఆ రోజూ మా ఊరిలో ఒక రథం వస్తుంది ఫస్ట్ రామాలయంలో సీతమ్మవారికీ, రాములవారి కళ్యాణం జరిపిచ్చిన తర్వాత రథంలో ఊరంతా ఊరేగిస్థారండి. అప్పుడు తర్వాత మేమూ ఆ పండుగ పానకాలు చేసి బొరుగులూ, బెల్లం మళ్లీ పెసులు అలాంటివి మేం ప్రసాదం పంచుకుంటామండి, తర్వాతా శ్రీరాములవారూ వనవాసం కి వెళ్లిన గుర్తుకు మేం ఆ వనభోజ వెళ్తుంటామండి ప్రతి సంవత్సరం మేము చాలా ఘనంగా ఆ ఊరి అంతా ఊరి పొలిమేర దాటి బై టకు వెళ్ళి చాలా బాగా అందరూ పొయ్యి పెట్టుకొనీ వంట టలు చేసుకుంటూ ఉంటారండి అసలు పొయ్యిమీద టేస్టే వేరన్నమాటండి చాలా రుచిగా ఉంటాయండి.
అవును మాసైడ్ గుడా అంతేనండి, మేము గుడా. ఆ సీతారాముల కళ్యాణం కు వెళ్తూంటాము, మార్నింగే మాఇంట్లో గుడా పూజ చేస్కొనీ గుడికి వెళ్లి కళ్యాణం సమయంలో అక్కడ ఉండీ, దాని తర్వాత మేము ఆ అన్నదానం అక్కడే. కార్యక్రమము ముగించుకొని మళ్ళీ ఇంటికొచ్చి ఇంటికొచ్చినాక గుడా మాఊర్లో ఇలానే ఊరేగింపు ఉంటదండి అలా ఊరేగింపు ఆ ఊరే ఊరేగింపు అయిపోయినాక ఆ ఇంకా ఏం చక్కగా ఊరేగింపు సమయంలో మేము ప్పుడు మంగళ హారతులు అంటే అది ఊరేగింపు వాళ్ళు చేస్తారు కదా దాని వెనకాల రతం వెనకాల మేం ఆ మంగళహారతులు తీస్కువెళ్లడమూ. ఇలా చేస్తుంటామండి మళ్ళీ ఉగాది. కి కూడానండి మేము ఇట్ల మీరన్నట్టుగానే బొబ్బట్లు చేసుకుంటాము మళ్ళీ ఉగాది చ్చడి అంటారు కదం
అవునండి షడ్రుచులు అనీ చాలా రుచిగా ఉంటుందండి పులుపు, తియ్యగ, కా రం, ఉప్పు, చేదు, వగర్
ఉమ్ అవన్నీ కలిపి మేం గూడా చ ఎంచెక్కగా ఉగాది పచ్చడ జేసుకొని అందరం కలిసి ఒకచొ చోట ఉండి పండగ అంటేనే అది కదండి ఇప్పుడు ఎంతోమంది అం దరూ ఎవరి ఎవరియి వాళ్ళ వాళ్ళ వర్క్స్ లో బిజీగా ఉండి ఆ ఒక్కరోజు మాత్రం అందరూ ఒక దగ్ దగ్గరికి చేరి ఎంచక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ భోజనాలు చే చెయ్యడ అందరూ కష్టసుఖాలు పంచుకోవడం పండగంటేనే అదండి ఇలాంటివి అన్నీ మనం చేస్తూ ఉండడం వల్లనే మళ్ళీ పిల్లలకు గూడా పండగ అంటే ఏందో తెలుస్ తది మన వ మనద్వారా వాళ్లు గుడా నేర్చుకుంటారు అన్నీ గూడా
అవునండి తర్వాత ఇంక
చాలా బాగా జరుపుకుంటామండి మేము మేము కచ్చితంగా దీపావళి రోజు సాయంత్రంల ఆ లక్ష్మీ వ్రతాలు జేస్కుంటాము మళ్ళి కేదారేషుని వ్రతాలు గుడా చేసుకుటాము ఆరోజు మా ఇంట్లో చాలా పెద్దగా పూజా ఉం టది పూజగా ఉంటది పూజ అయినాక టపాకాయలు పేల్చడము ఇలాంటివి అంకి ఊరంతా పిల్లలందరూ ఒకదగ్గరికెల్లి సందడి సందడిగా ఆడుకోవడము ఇలా ఎంచక్కగా జరుపుకుంటాం అండి మేము
అవును అవునండి మేం కూడా దీపావళి చాలా బాగా జరుప్ కుంటామండి పిల్లలు పెద్దలు అంతా మా వీధి మొత్తం పటాసులతో నిండి పోయింటుందండి ఒకరు చిచ్చుబుడ్డిలు కాలుస్తూ ఒకరు భూచక్రాలు ఒకరు కాక్రొత్తులు అవన్నీ కాల్చుకుంటూ మొత్తం ఆ రోజు నైట్ అంతా చాలా బాగా జరుపు కుంటామండి ఇంకా గుళ్ళకు వెళ్ళి దీపారాధన పెట్టేసి వ చ్చి తర్వాత ఇంకా వినాయక చవితి అయిసే అసలు చెప్పలేమండి ఎంత తొమ్మిది రో పండుగ గా జరుపు మండి అప్పుడు మేము తొమ్మిది రోజులు మా ఊరి అంతా కి చాలా పెద్ద ఊరు అనమాట మా ఊరు అప్పుడు ఊరందరూ ఒక వినాయక ప్పుడు పెడతారండి ఒక నెల ముందే చందాలు కలెక్ట్ చేసి తొమ్మిది రోజులు ఊరంతా అన్నదానం చేస్తూ ఉంటాం అండి అప్పుడు చాలా బాగా జరుపుకుంటాం అండి ఇక తొమ్మిదవ రోజు అయితే మేము ఉట్టి ఆట ఆడుతామండి గెలిచిన వారికి ఏదో ఒక బహుమానం ఇస్తా తాము తర్వాత మా సైడ్ అయితే ఒక వేలం పాటం ఉమ్ టుందండి లడ్డూ కోసం మేం కూడా పాల్గొంటుంటానండి
హూ హూ హూ ఆ మేము కూడా అలానే చేస్తాం అండి తొమ్మిది రో చక్కగా పూజలు పొద్దున్న పూజలు సాయంత్రం పూజలు వెళ్ళి మనం ప్రసాదాలు చేసుకొని వెళ్ళి మళ్ళీ ఆ తొమ్మిది రోజులు కూడా రోజుకొక టి ఇట్లా పిల్లల కోసం అని గేమ్స్ ఆడిపించ్ టడము ఆటలు పోటీలు ముగ్గుల పోటీలు ఆ రన్నింగ్ రేస్ మ్యూసికల్ చేర్ పా ఆ ఇవి ఇలాంటివి చాలా గేమ్స్ పెడుతూ పిల్లల్ని కూడా ఆడిస్తూ మేము కూడా ఆడుతూ మంచిగా గెలిచిన వాళ్ళకి బహుమాన్ ఆ నాలు అందిస్తూ అన్ తొమ్మిదవ రోజు నిమర్ జనం చేస్తామండి మేము కూడా ఇలానే లడ్డూ వేలం పాట పాడి అలా ఏం చక్కగా ఇంక నీ వినాయకుని ఆ నిమర్జనం చేసుకుంటాం అండి
చాలా సంతోషం అండి ఇకం మా సైడ్ కృష్ణాష్టమి రోజై తే చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడ మోగవాళ్ళయితే కృష్ణుడి వేషం ఆడవాళ్ళైతే ఆ గోపికల వేషం వే సి తర్వాత కలర్స్ అన్ని చల్లుకుం ఉట్టి ఆట ఆడుకుంటూ చాలా కళ్ళగత్తులు ఆడు ఆటలు ఆడుకుంటూ చాల బాగా జరుపుకుంటాం అండి అ శివరాత్రి రోజు అయితే మేము శివాలయంలోనే జాగరం చేస్తామండి ఆ రోజు మొత్తం మేము ఉపవాసం ఉంటాము అంటే అన్నం తిన ఉండవ్ గుగ్గుళ్ళు ఏదైన పళ్ళు అరటి పండు లేద ఆపిల్ పండు అవన్నీ తింటు ఉంటామండి ఇక రాత్రి అయితే జాగరం గుళ్ళకు వందినప్పుడు శివాలయానికి అక్కడ అందరు దీపాలు పెట్టిన తర్వాత ఒక పంతుల వారు వ వచ్చేసి ఒక హరికథ చెప్తూ ఉంటా శివుని శివుని కథ మొత్తం చెప్తూ వినాయకుడు ఎలా జన్మించారు శ్రీ మల్లికార్జున స్వామి ఎలా జన్మించారు ఎల క పార్వతిదేవి కాలిక మాతల అవతారం ఎత్తింది అవళ అలా అన్ని వివరిస్తూ ఉం టారండి
ఉ హు మా సైడ్ కూడానండి శివరాత్రి చాలా బాగా జరుపుకుంటాం మేము కూడ గుడికి వెళ్తాము ఉపవాసాలు టాము ఆ మళ్ళీ మా దగ్గరనయితే మా గుడిలో శివాలయం గుడిలో జాతర జరుగుద్ది అండి ఎన్ చక్క ఎగ్జిబిషన్లు పిల్లలు ఆడుకోడానికి చాల రకమైన ఎగ్జిబిషన్స్ మళ్ళీ మనం కొనుక్కోవడానికి షాప్స్ ఇలా చాల మళ్ళీ ఏంటంటే సాయంకాలంలో శివ కళ్యాణం కూడ ఉంటదండి మా గుడి దగ్గర ఇంక అక్కడ శివ కళ్యాణం లో అక్కడ పాలు కొని మంచిగ అదంతా కళ్యాణం జరిగే వరకు అక్కడ ఉండి మళ్ళీ మా దగ్గర వ్రతాలు కూడ తిరు జరుగుతాయండి సాయంత్రం సాయంత్రం ఆరు అవుత శివుని అదే ఊరగిస్తారండి శివుడు పార్వతులని ఊరగించినాక అదంత చూసుకొని సాయంత్రం కూడా ఎక్కువ గులోనే కడిపి జాగారం కూడ ముగించుకొని మళ్ళీ దాని తెలి ఉపవాసాలు వదిలేసి అలా చాల బాగా జరుపుతుంటాం అండి మేము కూడా
అవునండి చాల సంతోషమండి
అవునండి రక్షాబంధను
అవునండి రక్షా బంధంన్ రోజైతే మేము తమ్ములని అ అందరినీ కూర్చోబెట్టి ఇక వాళ్ళకి హారతి స్వీట్ తినిపించి రాకీ కట్టేస్తే ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందండి
అవునవునండి మేము కూడ అలానేనండి మా తమ్ముళ్లకి అందరికిీ ఆశీర్వాదం ఇచ్చి చక్కగా అన్ని పండుగలు జరుపుకుంటాం అండి ఈ రోజు మనం చాలా బాగా తెలుసుకున్నాం కద కదండి ప పండగల గురించి
అవునండి మీరు మాకు చాల ఎంతో ఓపి ఇక చాలా బాగ వివరించారండి ధన్యవాదాలండి
ధన్యవాదాలండి మీకు కూడ మా కొరకు ఇంత సమయాన్ని కేటాయించినందుకు ఓకే అండి బాయ్ అండి